హలో
విన్పిస్తుందా అండి
ఆ విన్పిస్తుంది ఎలా ఉన్నారు
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి
తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి మీకేదో బీ టెక్ కాలేజస్ గురించి ఏదో తందేహాలు ఉన్నాయని విన్నాను
చెప్తారా అండి మరి
ఆ చెప్తామండి అడగండి
ఊ అది వద్దులే అండి ఇప్పుడు వేరేది మాట్లాడుకుందాం మొన్న ఒక సినిమొచ్చిందండి మలయాలం ది
అవునా ఏం సినిమా అండి
అది ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని సినిమా ఉంటాదండి
త్ అవునా అండి బావుందా అండి
థ్రిల్లింగ్ అండి చాలా నాకు ఇంత వరకూ ఎన్నో సినిమాలు చూసా అండి కానీ ఈ మూవీ చాలా బావుందండి అంతే కొంచెం కూడా బోరు కొట్టకుండా అండి కొన్ని సినిమాలు ఎలా ఉన్ కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ లో ఏందబ్బా ఇంత బోరుగా ఉంది ఈ సినిమా బావుందా అనేట్టుగా ఉంటాయండి కానీ లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ హైలెట్ ఉంటాదండి కానీ సినిమా మాత్రం స్టార్టింగ్ నుంటే బావుటుందండి ఎందుకు అది ఇది అనుకుంటా బావుంటాదండి
ఓకే స్టార్టింగ్ నుంచే థ్రిల్లింగ్ గా ఉంటాదేమో
ఆ స్టార్టింగ్ ఆ చెప్పాలా అండి
ఆ చెప్పండి అవును ఇది మూవీ రాక్షసుడు కంటే బావుంటదా అండి అంటే థ్రిల్లింగ్ అంటున్నారు కదా.
రాలే రాక్షసుడు. దాన్ని ఏ సినిమా మ్యాచ్ చేయలేదండి. ఆ మ్యూజిక్ లో గాని, ఆ యాక్టింగ్ లో గాని.
నిజంగా అస్కే హర్రరు. ఆయన క్యారె
ఎవరు క్రిస్టఫర్ క్యారెక్టర్ ఎవరు మ్యాచ్ చేయలేరండి. ఏ సినిమాలో కూడా మ్యాచ్ చేయలేరు.
అవునులేండి నిజంగా. ఆ చెప్పండి ఆఫీసర్ అన్ డ్యూటీ.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలో. ఈయన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా అండి. ఆయనకు చాలా కోపం ఉంటది.
ఓకే ఆ.
ఏం జరుగుతది అంటే. ఒక రోజు ఒక అమ్మాయి మిస్ అయింత దండి.
ఊ
మిస్ చైన్ మిస్ అయి ఉంటది అమ్మాయిది. అది కంప్లేట్ ఇవ్వడానికి వస్తాడు.
కంప్లైంట్ ఇయ్యడానికి అమ్మాయి వస్తదా.
లేదు వాళ్ళ ఫాదర్ వస్తాడండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి.
ఆ ఓకే.
కంప్లైంట్ ఇస్తే. ఎక్కడకొన్నారు చైన్ అది ఇది అని అడుగుతాడండి. అంటే ఇక్కడని చెప్పేసి ఒక షాప్ పేరు చెప్తాడండీ. ఆ షాప్ దగ్గరకి హీరో వెళ్తాడు. వెళ్ళి ఆ షాపు అడుగుతాడు ఇక్కడేనా తీసుకున్నది.
ఓకే.
ఆ ఇగో దొంగతనం జరిగింది ఇక్కడేనా తీసుకున్నది వీళ్ళు. అని అన్ని అక్కడ కొన్నది ఉంటది కదండి కొన్న తర్వాత వాళ్ళు నోట్ చేస్. కుంటారు కదా.
ఒక్క నిమిషం అండి. ఒక నిమిషం. అంటే కొన్నప్పుడు చైన్ దొంగతన దొంగతనం జరిగిందా.
లేదు కొన్న ఆమె అమ్మాయి ఉంటుంది కదా. కొన్నారు. ఆయన కొన్నాడు. కొన్నాక వాళ్ళ కుతురికి ఇచ్చేసినాడు కొని. ఆమె కూతురు పోగొట్టుకోంది.
అంటే ఎన్ని రోజులు అయింది కొని.
కొని కూడా, ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్ల అయితుందండి.
అవునా టూ ఇయర్స్ బ్యాకే, అయి అయితే ఎందుకు షాపోనికి దగ్గరికి ఎల్లినాడు. ఎక్కడ పోయిందో అక్కడ ఎత్కచ్చు కదా.
అంటే పోగొట్టుకోకపోయిందండి. ఈమె కూడా చెప్పింది. ఈమె వాళ్ళ డాడీకి చెప్పింది. అదే అండి ఇదే జరుగుతది ఈ సినిమా మొత్తం. మొత్తం ఎందుకు ఎట్లా పోయింద అనేది ఆ ఆ. ఆ అమ్మాయి. వాళ్ళ ఫాదర్ కి చెప్తుంది. ఆమె ఫాదర్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు సరే అని. పోలీస్ ఆఫీసరు ఎక్కడ కొన్నావని చెప్తే ఆ షాప్ దగ్గరకి వెళ్ళి. ఆ డీటెయిల్స్ అడుగుతాడు. ఎప్పుడు కొన్నారు. అనేది ఏ ఆ అది ఆ చైన్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ ప్యాటర్న్.
ఆ అట్లా ఆ డీటెయిల్స్ కనుక్కోడానికి ఎల్లినాడు.
అలా డీటెయిల్స్ కనుక్కోడానికి వెళ్ళినాడండి.
హు వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్. కనుక్కున్న తర్వాత ఏం జరుగుతుందండి
ఆ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఇంగా ఆ వాడిక్ హీరో మన హీరోకి ఏదో డౌట్ వస్తుందండి డౌట్ వచ్చి ఆమెను కలవడానికి వెళ్తాడంండి ఏమన్నా లీడ్ దొరుకుతుంది అన్నట్టు పోగోట్టుకున్న ఆయన దగ్గరికి వెళ్తాడండి
ఓకే
అంటే మనా పోలీస్ ఆఫీసర్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ సో అమ్మాయి దగ్గరికి వెళ్తాడండి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది హాస్పిటల్లో ఉంటదండి
హాస్పిటల్లో ఎందుకండి
వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేక ఉంటదండి
ఓకే అండి ఆ వాళమ్మ దగ్గర
వాళ్ళమ్మ దగ్గర ఉండింటాది ఆ వాళ్ళమ్మకి ఆ పిర్షన్ చెపీయాలంటే డబ్బులు అవసరం ఆ డబ్బులు అవసరం అని అవసరమైనందుకు ఆ చైన్ అమ్ముదామని అనుకుంటరు చూ చైన్ చూస్తే పోగొట్టుకొని పోయింటది అందుకి వాళ్ళ డాడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు
ఓకే ఇప్పుడు అర్థమయ్యింది ఆ
ఆ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఇంగ ఆయన చుగా ఆ కూతుర్ తో మాట్లాడాలి అని అంటడు ఆయన కూతురుతో పోలీస్ ఆఫీసర్ ఆమె క అటు పోతాడు పోయిన తర్వాత ఎలా పోొగొట్టుకు పోయిందమ్మా అంటే ఆ ఏమో సార్ తీసుకొని వెళ్ళిపోయినారు దొంగలు అది అంట్రు అవినికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆ అప్ పుడె ఈయన గుర్తుపట్టేేశాడు ఈమె ఏదో నాటకం ఆడుతుందని చెప్పేసి
ఊహు ఓకే ఆమె మాట్లాడే విధానం చెప్పే విధానంలో అట్ల గుర్తు పట్టింటాడా
ఆ గుర్తు పట్టేస్తాడు ఆమెని ఇంగ పక్కకు పిలుచుకుంటాడు హాస్పి టల్లో నుంచి ఏం జరిగిందో కరెక్ట్ చెప్పమ్మా అని చెప్తాడు ఆమె ఉన్న స్టోరల్లా చెప్తది నేను ఇట్ల ఒక అబ్బాయిని ప్రేమించినాను అతను మోసం చేసి ఇది లాక్కున్నాడు అని చెప్తడు
ఓకే ఇప్పుడు
ఆ మ్యాటరు వాళ్ళ డాడీకి తెలీదు అనమాట
ఓహో ఇంగ ఆయనకి తెలియకుండానే అట్లనే పెడతార
ఉ సార్ చెప్పేది విను సార్ ఇది మా నాన్నక్ చెప్పకండి సార్ మా నాన్న మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటాడు నేన్ ఆ అని భయపడతాది నేను ఇంతవరకు మంచిగ ఉన్నా సార్ మా నాన్నతో మా నాన్న నా మీద ఎన్నో హోప్స్ పెట్ కున్నాడు నేను ఇలా చేస్తున్నానని తెలిస్తే మళ్ళీ మా నాన్న ఓయ్ బాధపడి ఏమన్న చేసుకునే అవకాశం ఉంది చెప్పకండి సార్ అని అంటాడు
అయ్యో వాళ్ళు పేదవాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళు ఆ ఓకే
ఇట్ల పోలీస్ ఆఫీసర్ నా బయటకు వస్తాడు పోలీస్ ఆఫీసరు సార్ ఏమయింది సార్ అని వాళ్ళ డాడీ అడుగు తే మీ అమ్మాయితో కొంచం మాట్లాడాలి ఈ ఆపరేషన్ ఆ సార్ ఆ మాట్లాడాలి రేప్ తోలుకొనిరా అంటే, సార్ రేపటికల్లా నాక్ డబ్బులు అవసరం సార్ ఆ చైన్ బుడికి ఇయ్న్ ఆ వెతికి ఇవ్వండి సార్ నాకు. ఆపరేషన్ కి పే జేయాలి సార్ అక్కడ అంటే, నేను ఆ పేమెంట్ కి ఒక టూ డేస్ ఎక్స్టెండ్ జేస్తున్నా రేపు మాత్రం తొలుకోనిరా నీ బిడ్డని అని అంటాడు. సార్ సార్ ఏమైంది సార్ చెప్పండి సార్ అది అని అంటాడు. అనేటలాకి ఇంగ వాళ్ళ నాన్నకి డౌట్ ఒస్తది అన్నమాట.
ఓకే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఈ వీళ్ళేదో దాస్తున్నారు అన్నట్టు డౌట్ ఒస్ తదేమోగద
ఆ వాళ్ అమ్మాయి, సార్ ఏమైనా దాస్తున్నాడా ఆ అమ్మాయి ఏమైన్నా నిజం చెప్పింద సార్కి, ఎందుకు దాస్తున్నారు అని జెప్పేసి సార్కి డౌట్ ఒస్తుంది.
ఆహా ఆక్ తండ్రికి డౌట్ ఒస్తుంది.
ఆ తండ్రికి డౌట్ ఒస్తుంది. ఆయన అడుగుతాడు సార్ ఏమైంది, సార్ చెప్పండి సార్ నా కూతురు తప్పు జేయదు సార్, నా కూతురు చాలా మంచిది సార్, చాలా డీసెంట్ అమ్మాయి అది ఇది అని జెప్తాడు.
ఓకే
అయినా గుడా సార్ నువ్ నువ్వు తొలుకొని రావాల్సిందే అయ్యా నువ్వు నీ కూతురిని తోలుకొనిరా రేపు అది ఇదని అంటాడు. నేనైతే అస్సలు తోలకరాను సార్ ఉమ్ తొలుకొనిరాను సార్, ఏం జరిగిందో చెప్పండి సార్ అంటే ఆయన అట్లే పోతాడు, తర్వాత టూ డేస్ తర్వాత ఆమె ఊరి ఏసుకొని చచ్చిపోతది.
అయ్యో ఎందుకు సార్ సాల్వ్ చేత్త అని చెప్పారు గదా, మళ్ళీ ఎందుకు సూసైడ్ చేసుకోవడము.
అంటే ఇంగా పోలీస్ స్టేషన్ కి తోలుకొని ఒస్తే, వాళ్ళ డాడీ మొత్తం తెలిసిపోతది గదా. ఆమె చేసిన, ఆ వాళ్ళ నాన్నకి తేలిస్తే మళ్ళానా ఇద్దరిట్లా ఏదో కా శవం లేస్తాది కదా వాళ్ళ నాన్నదన్నా, పాపదన్నా అందుకిమె ఈమెనే చనిపోతది, ఆ ఆమె చనిపోయినక్ త ఈనకు న్యూస్ ఒస్తుంది
ఎ ఎస్ పోలీస్ ఆఫీస్, పోలీస్ ఆఫీసర్కి ఆ ఓకే
నా అక్కడికి వెళ్తాడు, నా వాళ్ళ పేరెంట్స్ తుంటారు కదా అమ్మ నాన్న, నువ్వే చంపేసినావు ఆ రోజు ఏదో హాస్పిటల్లో నువ్వే చెప్పినావు, ఏదో చెప్పినావు నువ్వే చంపేసినావు ఇది, నేన్ అస్సల్ వదలను సార్
అంటే పోలీస్ ఆఫీసర్ మీద డౌట్ వడతారా పేరెంట్స్
ఆ నువ్
అయ్యో ఉమ్
అసల్ నువ్ ఎందుకు రమ్మన్నావు పోలీస్ స్టేషన్కి, మా అమ్మాయిని ఏదో మీరు చేశారు కాబ్బట్టే మా అమ్మాయిని నిజం ఒప్పుకో, మీరే పోగొట్టారు అని ఒత్తిడికి గురి చేేసి, మీరే చంపేశారు అని జెప్పేసి నేను పోలీస్ స్టేషన్ లో కేస్ ఏస్తా, మిమ్మల్ని ఉండనివ్వను. అని అంటాడన్నమాట ఆ మళ్ళా మన పోలీస్ ఆఫీసర్ తక్కువోడు ఏం గాదు ఎలా కోపమంటే ఎలా కోపం ఉంటాదాంటే మంచచోడే కానీ కోపం ఎలా ఉంటదంటే అసలున్న ఏ, ఏ ఒక్కరికి ఉండదు అంత కోపస్థుడు. ఆ ఆ హిట్ వన్ జుషారా అండి
ఆ హిట్ వన్ హిట్ హి హిట్ త్రీ నా హిట్ వన్నా
హిట్ వన్ విశ్వక్ చేంజ్ అండి
విశ్వక్సేన్ద ఆ విశ్వక్సింది చూశ అండి బాటది
త అంటే మెంటల్ క్యారెక్టర్ వాంది సేమ్ అంతే మెంటల్ క్యారెక్టర్ అండి ఉ ఓ ఒకసారే చెప్తాడండి ఏదైనా రెండోసారి అడిగినా అంటే ఇంగ అంతగా అంత సైకో అండి
ఓకే సైకో టైపు ఆ
ఆ ఆ ఆమె ఉరి వేసుకునే విధానం చూస్తాడండి అంటే ఉరి ఎసుకుంటాడు కదా అద్ చూస్ అలాకే ఆ వీని కనే కళ్ళలు తిరుగుతాయిండి ఈ మన హీరోకు కల్ళుతిరిగి
ఆగండి హీ మన హీరోకి ఏమైనా పాస్ట్ ట్రామా ఉంటాదా అంటే
ఆ ఉ ఆ అదే ఉంటాదండి నాక్ మొత్తం బయిటుకు వచ్చేసాడండీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి కొట్టడానికి చూస్తారండి ఏంటనే అక్కడ పోలీసులు ఉంటారు కదా
సార్ని కొట్టడానికి పోలీస్ ఆఫీసర్ ని కొట్టడానికి చూస్తారా
ఆ అండి ఎందుకంటే ఓ అతన్ వల్లనే గదా చనిపోయినేది అతను ఏమో చేశాడు బలవంతం చేసినాడు ఆమెను నిజముప్పుకోమని అందికే చనిపోయింది నా కూతురు అంటే వాళ్ళ డాడీకి నిజం తెలిదు కదా
లే అన్లె
పోలీస్ ట్ ఆఫీసర్ ది తప్పనుకోని అలా చేశారండి నా కొట్టడంమే ప్రయత్నిస్తారు మామూలుగా బయట పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళు ఇంగా సేఫ్టీగా వచ్చి ఇంగా అతన్ని కార్ ఎక్క్కసి పంపిస్తారండి నా ఇతనుంగా ఇంటికి పోయేస్ ఇంటికె పోతాడండి కారు లో పోయిన తర్వాత మొత్తం నా ట్రామాలో ఉంటాడండి నా అయినా పోతాడ్ ఆ ఆ కానే అంటే కండ్లు తిరుగుతూ అలా పోతుంటాడు అండి పోయిన తర్వాత వాళ్ళ కూతురి అరుస్తాడండి కూతురెక్కడా కూతురు ఎక్కడ మన కూతురు ఎక్కడా అని పెళ్లి అయింటాదండి ఇద్దరు కూతుర్లు ఉంటారు ఆ ఉ మొదటి కూతురుని అరెస్ తడండి ఎక్కడున్నావ్ ఎక్కడున్నావ్ అనుకుంటా ఆహ ఎక్కడున్నావ్ ఆ ఎక్కడున్నావ్ అని పేరు పిలుస్తూ పై ఫ్లోర్ కెతాడండి డోర్ ఓపెన్ చేస్తే ఆమె ఉండదండి
ఆ ఎందుకుండదండి
ఆమె చనిపోయింటదండి అదే టడ్రామా టడ్రామాలోకి పోయిట్ టర్ కదా ఎట్లా చనిపోయింది అనేది చూపిస్తారండి
ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం చూసి అమ్మాయిని ఆ అమ్మాయి చనిపోవడం చూసి ఈయనకి ఈయన పెద్ద కూతురు చనిపోయిన పెద్ద కూతురు గుర్తొస్తుంది అనమాట
ఆ గుర్తొస్తుందండి ఇంగా వారు పెళ పాదు కదా ఇతను పెళ్ళాం హీరో పెళ్ళాం హీరో పిల్లాంని అడుగుతాడు అండి పాప ఎక్కడ పాప ఎక్కడా అని ఆమెను అడుగుతాడు హీరోయిన్ని
ఆ ఏం చెప్తుందామె?
ఉమ్ నువ్వు లేదు లేద్